హలో
హలో నమస్తే అండి
ఆ నమస్తేనండి
ఏం చేస్తున్నారు
రరిమిదా
మీ వాయిస్ కరెక్ట్ గా రావట్లేదండి కొంచమే వస్తుంది
కొంచం
అవునా సరే ఏమండి తిన్నారా
మీరు తిన్నారా
ఆ తిన్నాడ అయిపోయిందండి ఏం చేసారు మరి ఈవినింగ్ కర్రీస్
మేమా అండి క్యాబేజీ అజస్ట్ అవుతున్నామండి
ఇంకా ఇంకా ఏంటి చెప్పండి మీకు పిల్లలు ం చెప్ప ప్పాలి మేను మేము బిర్యానీ చేసినామ అండి
అవునా అండి మీరు బిర్యానీ చేస్తున్నా ఎట్లా చేసే ఏం బిర్యానీ చేసిండ అండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
మేము చికెన్ బిర్యానీ అండి మ్ బిర్యానీ చేసినాము
ధమ్ బిర్యానీనా అండి మీరే చేసింది బ
నేనండి మా అత్తమ్మ గారు వేసారండి దమ్మంటే మొత్తం మిక్స్ చేసుకొని వన్ అవర్ నానబట్టే తవాస్తాం అ
ఇ మ బిర్యానీతోని కడ్డ్రా వేసుకుంటారా లేకపోతే సాబార
బిర్యానీకి కట్ రైస్ క కట్టే చేసుకున్నామండి ఇంకా మిర్చి కర్రీ చేయలేదు కట్ చేసామండి మీర మీరెంత మంది ఉన్నారండి అందరరూ ఒకే ఒక ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ యే నా ఇండివిజువల్ ఫ్యామిలీ అండి
లేదు అండి బాగా మంది ఆ పాప మేము నలుగుర ఉంటామండి మా తమ్ముళ్ళు ఒక్కొక్కసారి వచ్చి పోతరు స్తరండి
ఆ ఓకే మీ పాప స్కూల్కి వెళ్తుందా అండి
చిన్న పాపంం టూ ఇయర్స్ క ఇప్పుడే కంప్లీట్ అయినాయి మూడు వాడ్డా
ఇంకా మీరు మూవీస్ చూస్తారా అండి
అవునండి చూస్తామండి చూసిండ్రా అండి మీరు ఇప్పుడు కొత్త మూవీ వచ్చింది
చూడలేదండి కొత్త మూవీస్ ఇంకా
మీకు పాత మూవీ ఇష్టమా చూ అడి
అంటే మూవీస్ ఇష్టము అప్పుడప్పుడు వస్తాము ఎలా అంటే స్టోరీ ఉంటే చూడబుద్దవుతది అండి అందులో ఫ్యామిలీ ఏంట ఎంటైన్మెంట్ ఫిలిమ్స్ లేకపోతే కామెడీ ఫిలిమ్స్ అలాంటివి చూడాలనిపిస్తుందిండి ఇది సాయిబడు కొత్త కొత్తగాక కొత్త కొత్త పాటలు అవి ఏంటిదో అర్థమవ్వవు అవి ఏమ అసలు చూడాల అనిపించడండి ఇగ
అవును అండి ఇప్పుడు అయితే బాగా ఘోరంగా ఉన్నదండి
కు చో మలం ఒక ఫ్యామిలీ కూర్చుంటే చూస్తే అది బాగుంటది అన్నట్టు కొంచెం ఫీలింగ్ అని అస్తారు చూడండి అలాంటి మూవీస్ మంచిగా అనిపిస్తాయి మెది తారి ఫిలిమ్ స్టోరీస్ ఇవి చిల్ చిల సాంగ్స్ అవి ఇవి అసలు చూడాలనిపించదండి ఇంకా
అవును నిజంగానేండి మీకు ఎట్లా ఫ్యామిలీ మూవీస్ ఇష్టమా లేక కాకపోతే లవర్స్ మూవీస్
ఆ క్చువల్లీ ఫ్యామిలీ అవునవును ఫ్యామిలీ మూవీస్ కూడా ఇష్టం అందులో లవ్ స్టోరీస్ ఉన్న మూవీస్ కూడా బాగా ఇష్టమే కాకపోతే అందులో ఆ ఎలా అంటే లవ్ లవ్ విత్ ఫ్యామిలీ ఇట్లా మిక్స్ంగ్ ఒది కదండి అలా బాగుంటదండి ఆ అలాంటివి చూస్తానండి ఎక్కువ శాతం అది కూడా డైలీ చూ చడాను అప్పుడప్పుడే ఇంకా ఏదొ మ్యారేజ్ టీముందంటె అంటే కొంచెం చూసే వాళ్ళం ప్రోగ్రామ్స్ అవి ఇవి చూసటి చూసేవాళ్ళం కానీ ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇక వీలవ్వట్లేదండి ఏదో అట్లా చూడాలండి చూడాలని చూస్తున్నామండిీ చిన్నప్పుడే జ్ఞాపకాన్ని గుర్తుండి ఆ ఎంజాయ్ చేస్తాం కదాండి ఇక మ్యారేజ్ అంతా సేమ్ ఉంటది ఇక ఫ్యామిలి బాధ్యతలు పిల్లలు అవే టెన్షన్స్ ఉంటాయి ఇంకా మనకి
అవునండి మీ మీరెంత మంది ఉంటారండి
మేము మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉంటామండి
జాయింట్ ఫ్యామి
అమప్పు అవునండి జాయింట్ ఫ్యామిలీ మేము మేము మేము ఇద్దరం పిల్లలండి ఒక పాప బాబు మనీ మా మరది మా యారళ మా అత్తమ్ మా మామయలు
అవును
మేమ ఉంతామందిరంలో అ మీకు ఎలాంటి మూవీస్ అంట చేస్తామండి
మేము నాకా అండి నాకు మూవీస్ అంటే ఇష్టం లేదండి నేను చూడాను మూీ
మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ చూస్తారా అండి చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి టీవీలో ఇప్పుడు షారుఖ్ ఖాన్ అది సల్మాన్ ఖాన్ అది ఏంటిదండి బిగ్ బాస్ చూస్తారాండి హలో హలో హలో హలో హలో మించుస్తాం అండి హలో హలో వింతస్తుందా అండి కాల్ మాత్రం కట్ చేయకండి అది వన్ సెకండ్ అయిపోయిన ఆటోమేటిక్ కట్ అవుతుందండి వినిపించట్లేదు నాకు అసలు నెట్వర్క్ ప్రాబ్లమేమో అసలు